హలో
హలో
చెప్పు
ఉమ్ చేప్పింకా
ఏం చేస్తున్నావ్?
ఏం లేదు వాషింగ్ బట్టలఏద్దాం అని బట్టలు బకెట్లేసా
వాషింగ్ చేస్తున్నావా?
ఉమ్ వాషింగ్ కేద్దామని
ఉమ్ తిన్నారా?
తిన్న నువ్వు తిన్నవా?
తిన్న
పోయినవా కాలేజీకియాలా?
పోయిన
ఏంజెప్పిరు కాలేజిలు
ఏమి చెప్పలేదు నార్మల్గా క్లాసెస్ అయినాయి అంతే.
మరి ఎందుకుపోయినవ్ ఏంజెప్పునప్పుడు క్లా కాలేజ్
ఉమ్ ఎం కర్రీ?
మ్
ఏం కారి
అడిగినదానికి ఆన్సర్ ఈయూ ఫస్టో
ఇహిహి ఎం కారీ?
అహ్హ్ ఇగ దానికి ఆన్సర్ ఈ
సరే దేనికి చెప్పు చెప్పిలుు క్లాసెస్ అయినాయి అంతేనా వా క్లాసెస్ అయినాయి, ప్రాజెక్ట్స్ అయినాయి. అన్నీ ఏ ఏ అయ్యే టైమ్లా అయ్యాయితాయి గంతే
అయ్య అది చేపిన క్లాస్ గురించి ఒకటి ఎప్పు నాకు
ఈ రోజు ఏం చెప్పెల్లో లాస్ట్ టో టూ అవర్స్ లంచ్ తర్వాతికి ఆడిటోరియం తీసుకోవాలిన్
ఆడిటోరియంలో ఏం చేప్పిర్లు ఉ
నార్మల్గా స్పీచ్ ఇస్లిలు దేన్గురిన్ చే దేని గురించి అప్పుడు ఉమెన్స్ డే కి అని అప్పుడు తీసుకోవలేనని చెప్పి ఇప్పుడు తీసుకో పోయిలు. తీసుకోయి నార్మల్ గా స్పీచెస్ ఇచ్చిలు సేల ఆ ఇలా పోలీస్ వాళ్ళు అట్లా వచ్చి కొంచెం స్పీచ్ ఇచ్చిల్లు
ఆ
ఆ ఎట్లా ఉండాలి ఎట్లా బయట సొసైటీ ఎట్ల ఉండాలి. అది ఇది అని చెపి ఉ
ఏం నేర్చుకున్నావు ఆ స్పీచ్ నుంచి నువ్వు మరి
అంటే అమ్మాయి అన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అని జెపి పి నేర్చుకున్న
మ్మ్ గదోకటే ఇంకేం నేర్చుకోలేదా?
అంటే ఇంకా చాల్నే జెప్పిరు గానీ ఇప్పుడు ఆ అంటే ఎంతా ఓపికతోనుండలే ఎంతా సక్సెస్ అంటే ఎంతా కష్టం ఓచ్చిన సక్సెస్ ఒదిలిపెట్టకూడదు అని
హ్మ్ అవున ఇంకేం జేప్పలేద
ఆ ఇంకా చాలచెప్పిన్లు మాకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యసరికి టూ థర్టీ ఆయింది
టూ థర్టీ కి
హ్మ్ టూ థర్టీకి స్టార్ట్ అయింది టూ థర్టీ టూ ఫోర్ కి స్టార్ట్ అయింది
ఉమెన్స్ డే ఏంటిది అన్ చెప్పలేద అసల ఉమెన్స్ ఏం జెప్తలే ఈ పిల్ల
ఆ ఉమెస్సూ ఎంత వర్క్ ఆ ఉమెన్స్ ఉమెన్స్ డే కి అంటే ఉమెన్స్ ఎంతెంత వర్క్ ఏస్తరో ఆ ఆ అధి ఇది అని జేప్పిల్లు ఇది జేస్కూంట అది ఆసుకుంట ఎంత స్ట్రాంగ్ ఉంటారు ఆ ఆమెన్ కన్నా ఉమెన్ ఏ స్ట్రాంగ్ అద్ అది జెప్పేల్లు
అవునా మరే మెన్ వేస్ట్ అయితే
మెన్ను వేస్ట్ అని గాదు గాని
ఆ అంటే ఉమెన్స్ డేకి విమెన్స్ నీ బొగుడుతారు ఫాదర్స్ డేకి ఫాదర్స్ నీ బొగుడుతారు అంతే గా
ఆ మేన్నంటెఓరు ఫాదరే గద
అదేమర్ నేన్ జెప్పింది ఆ ఇప్పుడు మీ అమ్మ మీ అమ్మేంత కష్టపడుతది నీక్ అర్థమయిందా
ఎవరూ
మీ అమ్మేంత కష్టవడుతదొ నీకు అర్థమయిందా అర్థంగాద్
ఆ తెల్స్ తెల్స్ తెల్స్ ఇంట్లో ఏస్తారు బయటో గేస్తారు ఆ అందర ఈక్వలే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్ ఏం లెద్
ఇంకా గదేం ఇపోనైక్క అక్కఇంటి హాస్టల్కఓచిన
హ్మ్ ఏం ఖరీ జెషీలు ఈరోజు ఏం ఖరీ ఏద్
ఏం లేదు అ ఇప్పుడు గ్యాస్ లెద్ గ్యాస్ స్టార్ట్
ఆ ఏం
గదా
నాకు కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది ఆ ఆ
సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా
నా దగ్గర ఏం లేద్ నాగ్గర ఫుల్ వైఫై ఉంది
గ్యాస్ ప్రాబ్లమ్స్ గదా ఇప్పుడు హైడ్రాబాద్ మొత్తంల అన్ని హాస్టల్స్ రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ జేసర్ గదా
చెప్పుకోడదు
మన పర్సనల్ డిటెయిల్స్ చేప్పొద్దు ఇంతే గదా
అదిగూడ అదిగూడ ఎప్పద్ షూ
హ్మ్
ఎందుకు
అంటే మొత్తం అన్ని హాస్టల్స్ ఓలా
ఉమ్మ్
హోటల్స్ అన్ని మొత్తం ఎ ల్పి జి షార్టె కదా వార్ వల్ల
మొత్తం మళ్ళీ ఒక ఫార్టీ
స్టార్ట్ అయింది అసల్కి
ఇంగ ఇరాన్ నో ఇంకొకటి ఏదో అద్ తెలియదు నాగుడ
ఇరానును ఇస్రాయిల్
ఇరానున్ను
ఇస్రాయిల్
ఇస్రాయిల్ ఎందుకు గొడవెందుకు స్టార్ట్ అయింది.
గొడవెందుకు స్టార్ట్ అయిందో తెలవదు గని ఇప్పుడు వాళ్ళకి నో ఎల్పీజీ అంటే ఇప్పుడు పెట్రోలియంలు పెట్రోలియంస్ గాస్ అట్లాంటివన్ని ముల
వాళ్ళ్ మెయిన్ షోర్ష్ మీద అటాక్ చేసిళ్ళంట గదా
ఆ మన ఓన్లీ ఇండియాక్ మాత్రమే అల్లోవెన్స్ ఇచ్చిళ్ళద్ తే మిగ్తా వాటికి వేటికి ఇవ్వలేదు.
ఆవ్వు ఆ ఇప్పుడ్ అత్తావ అదే ప్రాబ్లమ్ వచ్చిం
టే ఇంట్లో సిలిండర్స్ దొర్క్తున్నయ్ అని ఏ అది కమర్షియల్ గ్యాసెస్ ఉంటయ్ చూడు అవ్వే దొరక్కుతలేవు అవి షార్టేజ్ ఐనయ్ ఆ బ్లూ కలర్ ల ఉంటయి చూడు పెద్దయ్
లుకలర్ ఏమ్ పెద్దయ్ ఉంటయ్
బ్లూ కలర్ లో ఎ ల్పి జి గ్యాస్ అది ఉంటయ్ మన ఇంట్లో వాడేదేమో హెచ్పి గ్యాస్ ఆర రెడ్ కలర్ ఉంటయి కదా
ఔను
ఆ మన ఏమో కొంచెం చిన్నగుంటయ్ అవి ఆ హోటల్లో చేసేటివేమో ఆ అదేమో ట్వంటీ కేజెస్ ఇంట్లో ఉన్నయ్ టెన్ కేజెస్ దే ఉంటద్ అది
ఆ అవున
ఊ కమర్షియల్ గ్యాస్ అంటర్ వాట్నీ
ఊ కమర్షియల్ గ్యాస్ అంటే వేయిట్ ఎక్కువ ఉంటదా
అ
వెయిట్ ఎక్వుంటదా
ఆ అ పెద్దగ ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువుండదా
ఊమ్ నార్మల్గనే అవ్ ఆ ఆయిల్ చి అ ఆ ఆయిల్ న్న గ్యాస్ అది వేట్ ఎక్కువ ఉంటద నార్మల్ గాస్ తోని పోలిస్తే
ఆ ఎక్కువనే ఉంటది అది మళ్ళ ఎక్కువ రో మనం వాడుకుంటే ఎక్కువ రోజుల్ ఒస్తది అది మళ్ళా హాస్టల్ గిట్ల అ తక్కువ రోజుల్ ఒస్తే మనకి ఒక టెన్ డేస్ కూడ వస్తయో రాదో ఆ గ్యాస్ అసల్
క్వ ఎమౌంట్ వండుతరు కాబట్టి ఎక్కువ రోజుల్ రాదు అది లాంటే ఆ ఊ పొద్దున అందుకే ఎక్కువసేపు ఉంటది కాబట్టికి తొందర అయిపోతది
ఉ మనం అంటే కు మన ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఒండుకుంటం
హ్
అందుకే మనకు గ్యాస్ ఎక్కో రోజుల్ ఒస్తది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఒత్తది.
సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఒత్తదా టూ మంత్సే గద
మీకెన్ని రోజుల్ వత్తదే గ్యాసు మీ ఇంట్లో
టూ మంత్స్ అ నాగూడతెల్వద్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టూ హా టెన్ టూ మంత్స్ ఎందు ఎందుకంటే ఎందుకన్ అంటే ఆ ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ వాడుతా ఉంటం మెము కాబట్టి వాడతం అంతే జనాల్ ఎక్కుంటర్ కాబట్టి వాడతం.
అ అవును ఎంత మీ ఇంట్లుండేద్ నలుగురు. మీ ఇంట్లుండేదే నలుగురు.
హ వాటర్
మ్
మ్ అందుకే తొందర అయిపోతద్ ఒక టూ మంత్స్లో
హీటర్ లేదా మీ ఇంట్లే
ఆ నేను అది వాడ నేను అది వాడ.
అవ్ గ్యాస్ వాడ్తరా?
మ్ లేక్పోతే కట్టల్ పొయ్యి
మ్ కట్టల పొయ్యి వళ్ళ డిస్అడ్వాంటేజెస్ ఏంటియో
ఏంటి అంటే కళ్ళు మండుతయి. అ కళ్ళు మండుతయి. కళ్ళు మండుతాయి మళ్ళా కట్టల్ సక్కగా దొరుకవ్
లేదు ఎన్విరాన్మెంట్లా చేంజెస్ వస్తయి.
ఏమో తే
పొల్యూ అంటే పొల్యూషన్ అయితది కాకపోతే డిఫారెస్టేషన్ అయితది గదా
అదేం హర్ష్ కెమికల్స్ ఏం కాదవి
అదేగని మరి డిఫారెస్టేషన్ అయి తది గదా అంట్లే ఇప్పుడు కట్టెల కోసం చెట్లను కొట్టేస్తా ఉంటారు.
ఆ ఓ మై గాడ్!
ఇగ వాళ్ళేం చేసింరంటే ఎల్ పి జిక్ అది గ్యాస్ కనెక్షను ఫ్రీగా ఇచ్చేస్తాన్లు కాపోతే సిలిండర్ మాత్రం మనం కొనుకొ
ఆ గ్యాస్ ఎట్ల ఆ గ్యాస్ ఎట్ల తెలుత్తది.
గ్యాస్ అంటే ఇప్పుడూ ఇస్రాయిల్ నుంచి వత్తది మనకిప్పుడు వాళ్ళ కానుంచే కదా వచ్చేది ఇరాన్ నుంచే వస్
కాద్ ఇప్పుడది దీ లిక్విడా లేక్పోతే ఉట్టి ఎయిరా అది
ఇప్పుడు ఎట్లలంటే...
సిలి సిలిండర్ లోపల ఉండేది లిక్విడా ఎయిరా
అది ఏర
ఎయిర్ ఏ రా
మ్
ఏర్ ఎట్ల ఏర్ ఐపోదా
ఎయిర్ అయిపోతెనే కదా గ్యాస్ అయిపోతది
ఆ అదే మరి గన్ని రోజులు ఒత్తంది
ఆ వొస్తది అది
ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టికి అంతా ఎక్కువ ఉంటందా
లిక్విడ్ వదుల్తది కాబట్టి అంతే ఉంటది అసల్కి అది ఎట్ల ఫామ్ అయి అసలుకి అది ఎట్ల వస్తద్ తెల్సా నీకు ఆ గ్యాస్ అనేది తెల్వదా ఓ కెమిస్ట్రీ రా కెమిస్ట్రీలో ఉంటది కదా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలా మనం ఇప్పుడు క్రూడై ఆయిల్ తీస్తాము
ఇది బ్లాక్గా బ్లాక్ కలర్లు ఉంటది
ఆ భూమిలేకేలి తీస్తాం గా కదా క్రూడాయిల్ని
కితం
తీసినంక దాన్ని ఏం చేస్తానంటే ఒక పెద్ద ట్యాంక్ కర్ ఉంటది ఆ మొత్తం హీట్ చేస్తారు
ట్యాంకర్ల ఏసి హీట్ జీతారు
ఆ గ్యాసెస్ ఏమో పైన ఉంటాయి తర్వాత హిథయన్
ఆ ఇట్ల ఇతారా ఉ ఓకే ఓకే ఎ ఏది ఏ టెంపరేచర్ లో సడన్ టెంపరేచర్ ల్ ఇద ఎవప్రేట్ అయ్య తే వి సడన్ టెంప్ట్